హలో
ఆ చెప్పు హలో
ఆ ఓయ్
వినిపిస్తుందా?
చెప్నే ఆ వినిపిస్తాంది ఇప్పుడు
తస్సును ఊకనీకిపోతున్నావా?
న కదా రేయ్ దీపం ఎడుంది మొప్మే ఆ అ
అలో
ఆ మేయ్ వినిపిస్తాంది ఈరోజు పనిక్ పోతావా?
లేదు ఈ రోజు రేపు ఏమన్నా డౌటే పోతానేేమొ రేపు నాకు తెల్సి
పోతావా?
అనిపిస్తాంది పోవాలని అందుకు
అదేందో దీంట్లోనే వచ్చింది కదా మాట్లాడితే మళ్ళీ ఎందుకు పోవడమొ
అంతే
ఇదా?
ఆ
పావనీకి మౌనికాకి చేస్తా ఎందుకు?
ఏమో?
సాయి ఎక్కటేనా పెన్ను
ఆ ఏంది?
వేర పిల్లోడ్ లే
ఎం పెన్ను కావాల్లంటనా
ఒహు మా ఇంట్లో ఉంటేవండి
మాట్లాడు క కాంగా ఉంటే కట్టైపోద్ది
మా ఇంట్లో ఉండే వాళ్ళవి.
ఉమ్మ్
స్కూటీలో పెట్టింది మొన్న ఎగ్జామ్ అయిపోయినంకా రేపు ఎగ్జామ్ ఏమో ఉన్నట్ ఉంది
ఉహు
ఉమ్ ఈ డప్పెస్ కొండి
ఉమ్
ఛార్జింగ్ లెవెన్ ఉంది.
అవునా
హుమ్మ్
మీద్దిన్న్ ఆఫ్ చెత్తడా.
లేదులే ఇంకా రెండేమో చేయాలి గదా అవి చేసేయ్యి. ఓకే సరే నేన్ ఛార్జింగ్ బెట్టి మళ్ళీ చేస్తా టాలు. మిగతాయి
అంతేనా మధ్యాహ్నం నుంచి వాళ్ళకి చెయ్యి అయితే, నేన్ యాడికిపోతే, ఆడికిపోని ఎలా ఉం
అదే చెప్తాన్న.
మధ్యాహ్నం వాళ్ళకి నేను కొద్ది సేపు ఫోన్ చేస్కుని అట్లే పడుకుంటా, మళ్ళీ తర్వాత
నైట్కిి చేద్దామా, ఆ ఓకే. నైట్కి గుడా చేద్దామా, రాతిరీలో
ఉమ్ చూద్దాం నీ ఇష్టం నీ ఓపిక, నాదేముంది నేను ఎప్పుడు చెయ్యమన్నా చేస్తా.
నా అది నేన్ జెప్పాల, ఆ మాట నీకి.
నువ్ ఎపుడైన ఎట్లా చేస్తావ్ కష్టంగా.
చేస్తా నైట్ లో కూడా, వర్క్ ఉందంటే మా అమ్మ వాళ్ళు కూడా ఏం అన్రూ.
ఉమ్
మా యమ్మ, పోన్ ఇక్కడియే నేను మాట్లాడతాను అంటుంది. మా తమ్మునితో అలె మాట్లాడరా అని చెప్తే, వాడు అసలు మాట్లాడ్డు. ఇక్డీరా నేనన్నా మాట్లాడతా అంటే, మా యమ్మతో మాట్లాడేదే ఏం ఉంటుంది. ఓ మాయన మా యమ్మతో ఏం మాట్లాడ్డు.
నీల, నీలతో మాట్లాడకుడదా.
ఆ యమ్మీ కి ఎగ్జామ్స్ ఉన్నాయి.
అవునా
హుమ్
హలో
ఉమ్మ్ చెప్పు
ఏం చేయాలో
ఆ పాపానా ఆ పామ్ దీనో, పామ్ సినో తెలీదు నాగ్గూడ అంతా, మర్చిపోయినా.
అదేలే కాని బి ఫామ్స్ ఒకటి, నర్సింగ్ ఒకటి ఉంటాయి.
ఫామ్ డి, నాకు బి ఫామ్ డి
ఫామ్ డీ అంటే
అది డాక్టర్ సంబంధించే, నాగ్గూడ తెలీదు.
అంటే ఇప్పుడు ట్యాట్ డాక్టర్ డాక్టర్ అవ్వాలనా.
ఏమ అది నాక్ తెలిదు.
హ్మ్మ్
హాలిడేస్ లో ఆ పాప యాటకపోతుందంటా హాస్పిటల్ కి.
అది వాళ్ళ ట్రైనింగ్ ఉంటది లా కోచింగ్ ఇది ఉంటది.
శాలరీ ఇస్తారంటా హ్మ్మ్.
సర్మస్. మనకు మన అరవింద క్లినిక్ దగ్గర వస్తారు చూసినవా కొందరు స్టూడెంట్స్. వాళ్ళు కూడా అట్నే.
అడా ఎప్పుడు అందరూ ఉంటారు నాకు పేషెంట్లే కనిపియరు ఒక్కసారి కూడా.
ఎందుకు గనిపిస్త వస్తనే ఉంటారు మ్య మధ్యాహ్నం చూసినవా అందరు ఫుల్ అయి ఉంటారు. పది పదుకొండు నుంచి వస్తుంటారు. ఆల్మోస్ట్ మూడు నాలుగు వరకు వస్సుంటారు.
మా అమ్మ నాద్ నా కన్న మీంద గుళ్ళలే. ఇచ్చిందా కదా ఆడ చూపించుకోకూడదా అనా. నేను మర్చిపోయా ఆడా హాస్పిటల్ ఉన్నాయి కలి అది అని.
అవును ఎవరైనా వచ్చిపోయినా హరిందయి. అదే అదే కదా నేను కూడా మర్చపోతి నాకు గుర్తే లేదు.
పక్కనే ఉందాయిన మచ్చిపోయినా.
మాకు ఒకసారి మోటర్ ఏయడానికి వస్తున్నారా వాళ్ళు అంటే మాకు ఉంటే మాకు కాదు. వాళ్ళ మోటర్ వేసుకుని నికి వస్తున్నారు అడిగినప్పుడు ఎం. తా అంటే ఎట్లేట్లా ఏయమంటే అ వేరే అక్కా ఉన్నది అక్కని అడిగినా. అక్క ఇది ఎట్లా అక్క అంటే ఇట్లా అని చెప్పింది అంటే. యాబై రూపాయలు అంతే ఆధార్ కార్డ్ ద. అంటే అని చెప్పింది. అడిగిన గాని. మర్చిపోతి నాకు గుర్తే రాలే సైట్ ఎంత ఉంది ఏమో.
నాకు సైట్ ఉంది తెలుసా నాకు లేఫ్ట్ ఐ ని గానే కనిపియ్యదు.
ఎందుకు.
నేను ఎప్పుడు చెక్ చేస్తా నాకులా ఆ. రైట్ ఐ ఎంత క్లియర్ గా కనిపిస్తుంది లెఫ్ట్ ఐ అంతా బ్లర్ కనిపిస్తుంది.
నాకు సైట్ ఏం లేదు కానీ నిద్దర నిద్దరు రాదు అసలు మాకు అదే పెద్ద బాధ. దాంతో తప్ప నాకు ఇంకా వేరే దాంతో ఏం బాధా ఉండదు. హ్మ్మ్ హ్మ్మ్
నవరత్ని ఆయిలు పెట్టుకోవచ్చు కదా నువ్వు.
ఎందుకు
సల్లాగా ఉంటుంది నేను పెట్టుకున్నా ఇప్పుడు.
నీవు పెట్టుకున్నావు కానీ నేను పెట్టుకోవాలా
హ్మ్మ్ తల నొప్పి ఉండదు నిద్ర వస్తుంది చల్లగా ఉంటుంది తెలుసా ఎంత బాగా నిద్ర వస్తుందో.
అంతేనా
అది పెట్టు అది పెట్టుకోని తల మీంద నీళ్ల్ పోసుకో అబ్బా ఎంత బాగుంటుందో చల్లగా ఉంటుంది
హ
ఏముంటదో ఇగ
ఈ హాలిడేస్ లో ఫెస్టివల్స్ ఏమిలేవ
ఏముంటాయి జూన్ జూలైలో ఏముండవు ఆగ ఉంటాది అనుకుంట వినాయక చవితి ఏమన్నా
అవును సెప్టెంబర్ లో ఆగస్ట్ లో రాఖీ పండగ
అవునా
ఆ
మా జ కి ఏదన్నా బర్డే ఈ బర్డే అంటా
ఈ సారి గిఫ్ట్ ఇద్దవులే ఆ కచితంగ నేను కొంట
హూ
అయ్యా
హు
హు
హలో
ఆ హలో
హు చెప్పు చెప్పు
రాఖీ పండగ అప్పుడే ఇంట్లో ఉండము మేము ఎందో ఈసారి హాలిడేస్ ఇచ్చిన లేకపోయినా ఇంటి వచ్చిపోతా రాఖీ పండగప్పుడు
మనకు మామూలుగ వారానికి రెండు రోజులు అంట కకాలేజ్ నెస్ట్
అంతేనా
హు
వారానికి రెండు రోజులేనా రెండు రోజులు హాలిడే సాటర్డే సండే హాలిడేస్ మిగిత రోజులు వుంటాయి ఎందుక
థర్డ్ ఇయర్స్ కొక్కటే సాటర్డే కాలేజ్ ఉంది ఇంగ ఫోర్త్ ఇయర్స్కి గన కాలేజ్ ఉండదు సాటర్డే టూ డేస్ హాలిడేస్ ఆ ఫోర్ డేస్ వర్కింగ్ డేస్ అంతే
టైమ్ అయ్యింది చూడు ఆ సరే సరే
టెన్ ఫిఫ్టీన్ కట్ చేస్త ఓకేన
ఓకే ఓకే బాయ్